మీ ఊర్లో విశేషాలు ఏంటి
మా ఊరి విశేషాల ఏముంది హా అమ్మ మా ఊళ్లో ఒక ఒక ఫ్యాక్టరీ అయినానికి గుడి ఒకటింది అక్కడ అక్కడ ఏది అక్కడ ఏది మొక్కు కుంటే అది జరుగుతది. అని అందరు కాదు అక్క అందరివి జరుగుద్ది. మ్ మ్ ని నీదీ కూడా మొక్కు మొక్క నేను మొక్కను మ్ చెప్పు మీ మీ ఊరి రిజల్ట్స్
మా ఊలో పెట్టేటివి అన్నీ బానే ఉన్నాయి దేవాలయం ఫేమస్ మా ఊళ్లో
ఊ
అ పొల్యూషన్ ఎక్కువగా ఉంటది మా ఊళ్లో పల్లెట్ పోదో
మా బాబోళ్ళే మాఊలు పోయేసి వచ్చిది కాని బానే వుంటది
కొల్ ఎలు కుండా కొంతడు ఇక్కడ మీది
అవు మాది మాది కూడ సేమ్ అంతే కాక పోతే ఎక్కువ ఎక్కువ కొది కానీది కా ఉసిది అమ ఇది బంటయి మరే ఒ కావ
ఇ అంగడు తవ్వుకున్న వాళ్ళు కానీ టాప్ గ ఏ ఉన్నవు
అవు అబ పరి పరిశ్రమలు ఆఫీసులు ఏవి లేవు కదా
అవును కరోనా తరువాత డల్ అయిపోయింది
అవును వా కరోన్నకితే అన్ననే అన్ననే మయిచంది హింగది అదే ఎక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కూడా కూల్ కూల్ మామూలుగా ఒకటి రెండు కాలేజీలు ఉన్నయి హ గురున్నాయి అంటే మరి లే ఒక్క ఒక్క ఇది కూడా లేదు ఒక ప్రాణ కూడా లేదు హా అప్పుడు మా ఊరికి దగ్గర లో చెరకు ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ అేక ఆ ఎ ఎ అవును ఎప్పుడు ఉంట హ ఇ పలద ఉంద ఏనే కాకపోతే ఎవరో ఎవరో ఎవరోంది